ఆ ఏం చేస్తున్నవు
ఏం చేస్తాలనే నువ్వేం చేస్తున్నవు
తిన్నరా అండి
లేదు తినాల మీరు తిన్నరా
ఆ ఇప్పుడే తిన్నాం ల డిన్నర్ అయ్యింది పైకి వచ్చినా తిరుగుతున్నా అట్లా మీరు పడుకున్నారా
పండుకోని లేషిన ఇప్పుడే
అవునా డిస్టర్బ్ చేసానా అండి మీకు
చేసినవు
అయ్యో ఏం కాదు లే అండి
చెప్పాలి
ఇంకా అండి ఏం చేస్తున్నారు రేపు మీ ఊర్లో ఏం జరుగు పోతుంది రేపు
రేపు అయితే అమ్మపల్లి అని ఉంటది టెంపుల్ శ్రీరామచంద్ర స్వామిది నాకు ఇక్కడ జాతర అయితది స్వామి వాళ్ళ కళ్యాణం అయితది
మంచిగా జరిగేటట్టుంది
ఆ మంచిగా
ఊహ్మ్ మీరు వెళ్తున్నార
ఆ మేమే వెళ్తలే
అవునా
చాలా మంది ఏమంటారు చాలా మంది వస్తారు అనమాట జాతరకి
ఓకే ద అంటే నాకు తెలిసి త్రీ డేస్ ఉంటదేమో జాతర
ఊమ్ అవును మొన్నా మమంటరు ఉమ్
ఓకే ఆ డే ఆ త్రీ డేస్ లో మేము గూడా ఎళ్ళొచ్చు కదండి
ఆహా త్రీ డేస్ అంటే ఈ రోజు నిన్న రేపు
ఆ అర్ధం కాలేదండి
జాతర ట్వంటీ ఎయిట్ శ్రీరామ నవమి ట్వంటీ సెవెన్ కి గదా
అ
డేట్ ఎంత ఈ రోజు
ట్వంటీ సెవెన్
ఆ ట్వన్ ట్వన్ ఇంగో జా శ్రీరామ నవమి ట్వంటీ సెవెన్ కి గా ఈ రోజు ట్వంటీ సిక్సు అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ త్రీ డేస్ జాతర ఐతది అంటే జాతర అం టే ఆడ దేవునికి పూజలు జేస్తరు త్రీ డేస్ మంచిగా పెద్దగా
ఓకే ఓకే ఓకే
ఈరో రేపు దేవునికి కళ్యాణం చేస్తారు
ఆచ్చా అవును త్రీ డేస్ నుంచా
అయిపోతుంది ఈరోజు సెకండ్ డే రేపు థర్డ్ డే
ఒక రేపు ఇంకెక్కువ రష్ ఉంటరేమో
ఆ రేపు చాలా మంది ఉంటరు ఇట్ల మనం పోదామన్నా గూడా ఏమన్ టరూ స్పేస్ ఉండది అట్లా ఆ అట్లా అయిపోతది ఫుల్ ట్రాఫిక్ రోడ్ అంతా ట్రాఫిక్ అయిపోతది బండి పెద్ద పెద్ద కార్లు
ఊమ్ ఎలా ఐతదో ఏమో ఇగ రేపు
ఊమ్ నువ్వు పొతుండచ్చు గదా అట్ సైడ్ నుంచే నువ్వు జూస్
ఆ నేను డైలీ చూస్తా ఈ రేపు చూడాలి ఇక ఈవినింగ్ కనిపిస్తది ఈవినింగ్ గూడా ఒక మార్నింగ్ కనిపిస్ తది ఈవినింగ్ గూడా ఒక సెవెన్ దాకా గూడా మస్తు మంది ఉంటరు ఆడ
ఉమ్ అహ లేదు నువ్వు మార్నింగ్ నైన్ కి ఇట్లా పోతావు గదా ఆ టైంకి చూడు ఫుల్ ట్రాఫిక్ ఉంటది ఏమంటరు నీకు దెలుస్తది అప్పటికి ఎందుకం టే మార్నింగ్ ఒక టెన్ నుంచి ఇట్లా స్టార్ట్ ఐతది మా ఊర్లో నుంచి బియ్యం దీసుకొ పోతారనమాట స్వామి వారికి ఆ ఇంకా స స్టార్ట్ ఐతది అప్పుడు ఇగ పెళ్ళి
కానీ ఎట్ల అయితదో ఏమో ఫుల్ ట్రాఫిక్ ఉంటది ఇగ మార్నింగే ఎళ్ళాలి ఇగ
మ్మ్ ట్రాఫిక్ అయితే చాలుంటది. ఈవినింగ్ గూడా ఈవినింగ్ గూడా ఎందుకంటే ఆ
లు గని మార్నింగ్ ఆఫీస్ కెళ్ళాలి ఫాస్ట్ గా మళ్ళీ ట్రాఫిక్ ఉంటే ఏం చెప్పలేం. గద
అవునవును అది గూడా
ఈవినింగ్ ఎంత లేటోచ్చినా ఏం గాదు.
మ్మ్.
ఓకే.
కానీ బాగయితది జాతర ఏమంటరు టైముంటే రావచ్చు నువ్వు కూడా
చూస్తా చూస్తా టైం ఏమో ఉంటదో ఉండదో చూడాలి.
మ్. కింద కుసుంట అమ్మ. మ్ చెప్పాలి ఇంకా హరే దోమలు గడుస్తునయ్ ఇడ
అవునా
మ్
ఫ్యాన్ వేసుకోండి మరి
పైనున్న బిల్డింగ్ మీద ఫ్యానేసుకోనికి రాదు.
ఓకే. బిల్డింగ్ మీదున్నారా మీరు
మ్.
నాకేం తెలుసండి మీరు బిల్డింగ్ మీదున్నారని
అవును. తెల్వదు.
ఆ ఇంకా
చెప్పాలి.
రేపు ఏంటీ మీ ఫ్రెండ్స్ వెళ్తున్నారా మరి గుడికి
అంటే మీకెవ్వర్కి ఫోన్ చేసి అడగలే అన్నమాట ఎవరేవరు పోతుర్రు ఏం చేసి పోతుండొచ్చు పోతుండొచ్చు.
పోతారు కదా వాళ్ళేప్పుడో
మ్ పోతారు పోతారు పక్
ఇగ ఫ్యామలీ తోనన్నా వాళ్ళ వాళ్ళ వా
తోని పోతారు మా ఫ్రెండ్స్
ఓకే.
ఇంగ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాళ్ళ ఫ్యామిలీతోనే వెళ్తారు. ఇంకా కళ్యాణం చూసేసి సాయంత్రం రిటర్న్ అయితరు. ఆ
మ్మూ ఇంగం ఇంకా అండి చెప్పాలి.
చెప్పాలి నువ్వే ఎట్టేట్లా అయితుంది రోజుకి
ఏమయితుంది. రోజు దిమాక్కరాబ్ అయితుంది కాలేజ్ ఫీజు కట్లేను బ్యాక్ లాగ్ ఒకటి
ఆహా
అండి అది ఎట్లా అయితదో ఏమో ఏం అర్థమయితలేదండి మాకైతే
అయ్యో
అట్లా భయం భయం అయితుంది.
మ్ హు
అట్లా
ఏమైతది రేపు కాలేజ్కి అర మీరు ఆఫీస్కి పోతా అంటుర్రేమొ
అర్థం కాలేదు.
కాలేజ్కి పోతే అయిపోతదిగా అనుకున్నా కానీ ఆఫీస్కి పోతారేమో కదా మీరు
అవును కాలేజా బొంగ్. గదో అది కాలేజ్ మంచి ఉండదండి అసలు ఏం మంచి ఉండదు ఎవ్వడు పట్ పట్టించుకోరు ఏం చేయ్యరు కాలేజ్ ఏం మంచిగుండదది
అంటే ఇంకా కొన్ని కొన్ని కాలేజెస్ అట్లే ఉంటాయి కొన్ని కొన్ని కాలేజెస్ స్ట్రిట్ ఉంటాయి పటించుకు టారు కేరీస్
ఇక గవర్నమెంట్ కాలేజ్ అన్నీ అంతేగా అండి ప్రైవేట్ కాలేజెస్ అయితే అట్లా కాదు కదా
అమ్ గవర్నమెంట్ కాలజెస్ కూడా ఆల్మోస్ట్ అట్ల ఏం ఉండవు అంటే కొన్ని ప్చ్ ఉంటాయి కొన్ని ఉండవు కదా అన్న అట్లనే ఉంటాయి అన్లేం కదా అని
అవున అది కొంచెం మెల్ల మాట్లాడార రీ సౌండ్ వస్తుంది నాకు
ఓకే రీ సౌండ్ వస్తుందా అంటే ఇప్పుడే నిదురలకెళ్ళి లేసిన కదా మత్తుల గట్టిగా మాట్లాడుతున్నట్టున
ఊ మీ వాయిస్ తక్ ఐతుందండి
ఇప్పుడు కూడా నా
ఇప్పుడు అసలు వాయిస్ ఏ వసలేదండి మీది వసలేదు ఆ ఇప్ ఆ ఇప్పుడు వస్తుంది ఆ వస్తుంది
సిగ్నల్స్ ఉండవు కదా సరిగ్గా
మీ వాయిస్ తక్ అయితుందండి
ఆహా కొన్ని కొన్ని సార్లు సిగ్నల్స్ ఉండవ్ ఉండ ఉండట్లేదు సరిగా
ఓకే
వినిపిచింద నా వాయిసు
ఇన్పిసలెద్
ఆహా కొన్ని కొన్నిసార్లు సిగ్నల్స్ ఉండట్లేదు సరిగ్గా హలో హలో
ట్రిప్కాలెవె హలో
హలో కొన్ ఇప్పుడు ఇనిపిసుందా
అసలేదు ఆ ఇప్పుడు వినిపిస్తుంది
కొన్ని కొన్ని కాళ్లు గుంజుతున్నయని కింద కూసున్న
వినిపిసలేదు వాయిసు మీది ఆ ఇప్పుడు ఇన్ పిస్తుంది
ఊ అదే కింద గూసున్న అరె కింద గూసున్న సిగ్నల్స్ అసలేదు చూడసలు
పయ
ఉహ్హ్ క్రెజీ గుంది నిలవడితే వస్తున్నయ్ కూసుంటే ఒస్తలే ఉబ్బరిస్తుంది కాబట్టే మీదికెకినా
లేదు మార్నింగ్ టైం ఆఫ్టర్నూన్ అంటున్నా
ఘోరంగా వసుంది ఉబ్బరం
అవునా
కుడు
మో మాకైతే ఇంకా ఘోరం ఆ చెంటలకు ఆ ఫ్యాన్లు ఉండయ్ ఆడ అ అమ్మో చు చాలా అందర ఏమో ఆడ ఫ్యాన్లు వేసుకుని ఉంటరు మేమేమో
మీరు మీరు కూడా ఫ్యాన్లు వేసుకోవాలి
ఆడ ఫ్యాన్లు ఉండయండి మ రాక్ లలా
అయ్యయ్యో ఉబరిస్సాదయ్తె
చాన చాన టూ మచు
ఊహు కనీ ఊ ఎట్ల వరకేసారే ఏమో అసలు కదా
ఆ హ చెయ్యాలిగ తప్పదు
మ్ ఆ ఇంక మే మే ము ఉంది ఏప్రెల్ ఉంది ఎప్రెల్ మే అ యి ఇంకా నెక్స్ట్ టూ మంత్స్ అసలు ఎండా కాలం ఘోరం ఉంటది
ఇప్పుడైతే ఇక మొత్తం బాకిట్టే ఆడముంగడు ఎత్టుకుంటాం ఇక
అత్తె
అంతూపరిస్త ఏమ్ చేయాల్నో ఆడేమో ఫ్యాన్ అతలే మా హెచ్ఆర్ గాడు వాళ్ళకేమో ఫ్యాన్లు ఉంటాయి
మీరు కూడ కంప్లైంట్ ఇయ్యాలి మీ టీమ్కి
ఇస్తాం ఇస్తాం ఇ ఆడేమంటాడుో ఏమన్నా సప్పుడు చేయడు
ఊహు చెప్పాలె మరి ఇంకా
ఇంకా మ్
ఏం తిన్నావ్ మరి
బీరకాయ్ కర్రీ
ఉహు
ఆ కర్రీ ఎట్ల చేసినా చెప్పాలని నేనే చేసిన కర్రీ
ఎంది నువ్వేనా చెప్పయితే ప్రాసెస్ ఇందాము
ఫస్ట్ కర్ అ కూరగాయలు కొయ్యాలె
ఆ
కోసినాంక ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి తీసుకొని ఎలా ఆయిల్ పాయల్ ఎక్కువ కోయొద్దు ఎక్కువ పోస్తె మంచిినే ఉంటది బట్ ఇగ
ఎక్కువ కోస్తే మంచి అం టేస్ట్ అంటే తక్కువ వస్తే కన్నా ఎక్కువ పోసిన టేస్ట్ అనిపిస్
కన్ నూనె వేస్ట్ అయితది కదా
నూనె వేస్ట్ ఆహా అట్ల అంటావ
ఆ మరిీ ఎక్కువ పోయదు తక్కువలో తక్కువనే పోయాలె
ఊహు
అట్ల మా ఫ్రెండ్ వాళ్ళుంటారు వాళ్లైతే గుమ్మరి ఇస్తారు మొత్తం నూనె
కానీ నా వరకు కూడ పర్సనల్ నా ఒపీనియన్ ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటది ది తినడానికి వస్తది అని ఆయిల్ తక్కువ ఉందనుకొ ఏదో తక్కువయింది ఏదో అయి్యంది అన్నట్టు అనిపిస్తది
అంతేగ
ఉమ్
ఊహు
మ్
ఇంక కోషీనా ఆయిల్ పోసిన ఆయిల్ పోసి ఇగ బిరే ఫస్ట్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డేసి తర్వాత అది కొంచెం బ్రౌన్ కలర్ అయినాక అదేంటి పసుపేయాలి
ఓకే పస్పు
పసుపు వేసినాంక తర్వాత బీరకాయలు వేయాలి
అ
బీరకాయలు ఉడ్కనియా లె ఒ ఒకా ఒక టెన్ మినిట్స్ అట్ల ఉడికినంక తర్వాత ఉప్పు కారం వేయాలె
ఓకే ఒక్క మళ్ళీ కాల్ చేస్తావా ఇది క్లారిటీ లేదు మళ్ళ నెక్స్ట్ కాల్ ల చెప్తావా
ఆ సరే సరే
ఓకే బాయ్
బాయ్
ఊ